ఆ వన్ చేస్తున్నానండి బాగున్నారా అవునండి బాగున్నాము మీరు ఎలా ఉన్నారు హ బాగున్నామండి. అందరు బాగున్నారా అందరూ బాగున్నారండి. బాగున్నారా మీరందరు పిల్లలు సార్ వాళ్ళందరు బాగున్నారా బాగున్నారండి హ్మ్ అయిందా అండి వ ట లేదండి స్టార్ట్ చేయాలి కొంచం అయ్యాక లేసా అని మీరేం ఎమ్ చేస్తున్నారండి ఇప్పుడు ఎమ్ వ కర్రీ ఎమ్ కర్రీ ఇవాళ బెండకాయ్ ఫ్రై ఆ ఫ్రైయే తింట్ర్రు పిల్లలు అవును అవును పిల్లలకు ఫ్రై అంటేనే ఇష్టం కదండి. అవును ఇవాళ తార్స్ డే ఫాస్టింగ్ ఇంకా మధ్యాహ్నం టైం లో ఫ్రూట్స్ తిన్న హ్మ్ ఇగ వం టల్ చెయ్యాలి చేసుకుంటున్నానండి నేను ఫాస్టింగ్ ఉంటే డైలో ఎప్పుడన్నా ఒక్క టైం తినాలాండి. అవును డైలీ ఒ ఒక్కటైంలో తింటా మండి ఇంకా ఆ మధ్యాహ్నం టమయంలొ ఆ టైంలో టిఫిన్ ఇట్లా చేసుకుంటాం వి వీలైతే టిఫిన్ చేస్ కుంటాం లే ఇప్పుడు పాస్టింగ్ దేని గురించి అండి మీరు? ఆ బాబా డి సాయిబాబా
సాయిబాబా గురించా! కొందరు మండే ఉంటారు. ఇకా గురువారం మంట, ఈ రోజు ఉంటారు. అట్లా అంటే మీరు ము అంటే ఇగ మీరు ఏ దేవుని మీదేయ్య ఆ ఏదేవునీకుంటా అంటేనే ఆ ఆ దేవ్ ఉంటారాండి
ఆ అవునండి ఇప్పుడు చాలా మంది మండే రోజు శివుడికి ఉంటారండి ఆహా ఆ మళ్ళీ ఫ్రైడే గుడా ఉంటారాండి. ఆ ఫ్రైడే కూడా ఉంటా రండి లక్ష్మీదేవి హు టారు లక్ష్మీదేవికి, సంతోష్ మాతకు ఆ ఫ్రైడే ఉం టారు మండేనేమో శివునికి ఉంటారండి, ఆ ట్యూస్డేనేమో ఆంజనేయ స్వామికి ఉంటారు, ఉ వెడ్నెస్డే గుడ ఉంటారు. వెడ్నెస్డే ఎవ్వరు ఉండరు చాలా తక్
తక్కువ ఆ అదే ఎక్కువ శాతం మండే, ఫ్రైడే, ట్యూ
ట్యూ గురువారం అంటారు ఎక్కువ ఫ్రైడే లక్ష్మీదేవికి, సాటర్డే గుడా చాలా మంది ఉంటారండి. వెంకటేశ్వర స్వామికి, ఆ అవునవును ఇప్పుడు అందరు అయ్యప్పది వేసుకుంటారు కదండి. వేసుకున్నారు చాలామంది నాది ఏ దేవుడండి? లేదండి ఇప్పుడు ఉన్నది అయ్యప్ప గాదు ఆ అయ్యప్పది ఎప్పుడుంటే ఇప్పుడు డిసెంబర్లో, నవంబర్, డిస్ బర్లో వేసుకుం అది బ్లాక్ యూనిఫాం ఆదే కదా ఇప్పుడెమో ఆంజనేయ స్వామ చేసుకుం టా రండి అందరు చాలా మంది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నరయితే అవునవును ఇప్పుడు అంజనే స్వామికి రండి ఇప్పుడు ఆ ఇది హనుమాన్ జయంతి ఉన్నది కదండీ సెకండ్ కి ఆ అవును ఇప్పటి వరక ఉంటారండి అంటే ఈ ఇది కూడా ఫార్టీ వన్ డేస్ ఉంటారు ట్వంట ఫిఫ్టీ వన్ డేస్ ఉంటారు ఆ మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లెవెన్ డేస్ ఉ
అచ్చ ఆవునండి
లెవెన్ డేస్ ఉంటారు కానీ అయ్యప్ప మాల ఇట్ల జెంట్స్ మాత్రమే వేసుకుంటారు అండి ట్లా డ్రెస్లో ఆ అవునండి ఇప్పుడు అయ్యప్ప మాలలు అయ్యప్పమాలలు అయి అయితే లేడీస్ కూడా వేసుకుంటారు గాని చిన్న పిల్లలు వేసుకుంటారండి పెద్దవాళ్ళు
ఆహా
ప్పమాల
ఇప్పుడు ఇ ఇది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మరి నార్మల్గా ఉంటారా లేదు దానికి ఏమైనా స్పెషల్గా ఉండాల్సి వస్తుందా అండి హలో హలో